చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ ఖాళీగా ఉన్న మీరు
నేను కూడా ఖాళీగానే ఉన్నా కొంచెం తల నొస్తుందా పడుకుందామా అని ఆలోచించుకుంట ఇంక అట్లనే కాల్ చేసా
అవున మీరు ఎక్కడ ఉంటారండి హౌస్ ఆ లేదంటే పి జీ ఆ అండి
పీ జీ లోనే ఉంటున్నానండి మీరు ఎక్
నేను పీ జీ లోనే అన్ ఉంటున్నా అండి ఆ మీరు హెడ్డేక్ అని చెప్పారు కదా సో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని హెడ్ మసాజ్ అలా చేయించుకోవచ్చు కదండి
ఆయాక్చువల్ గా నిన్న నైట్ ఏ మా ఫ్రెండ్ నాకు మంచిగా ఆయిల్ పెట్ ట్టి మసా మసాజ్ చేసిందండి బాగా చూసుకుంటారు నా ఫ్రెండ్స్ ఇక్కడ నన్ను మీకు మీ ఫ్రెండ్స్ బాగా చూస్ కుంటార
మా ఫ్రెండ్స్ నాకు బాగా చూసుకుంటారండి
మ్మ్ స్కూల్ మీకు స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇష్టమా కాలేజ్ ఫ్రెండ్స్ అంటే ఇష్టమా
సీరియస్ చెప్పాలంటే మీరు నమ్ముతారో లేదో నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ కు ఫ్రెండ్స్ ఎవరు లేరండి నాకు బీటెక్ లో పరిచయం అయ్యారు టూ మెంబెర్స్ పరిచయం అయ్యారు నాకు ఆ టూ మెంబర్స్ సి ఎంత మంది వచ్చినా వాళ్ళు ఇద్దరు స్పెషలే అండి
ఓకే ఎందుకండి అలాగా
అంటే మన లైఫ్ లోకి ఎంత మంది మోసం చేసినా కూడా ఒక ఎవరో ఒక పర్సన్స్ వచ్చి మన కోసం ఉంటారు కదండి లైఫ్ టైమ్ ఉంటారు అని అంటారు కదా
మ్మ్
నీ దేవుడే పంపిస్తారు అంటారు కదా మేబీ నేను ప్పుడు అలానే అనుకుంటానండి వాళ్ళ నా హ్యాపీనెస్ కోసం వాళ్ళని పంపించాడు అని చెప్పేసి అనుకుంటానండి నేను
మ్మ్ స్కూల్లో ఎంత ఫ్రెండ్స్ లేరండి మీకు నాకైతే స్కూల్ ఫ్రెండ్స్ అంటే చాలా అంటే స్కూల్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు కానీ తర్వాత తర్వాత కొంచెం బ్యాగ్ బిచింగ్ ఇట్లా చేసి నాకు మళ్ళీ వేరే వాళ్ళ తెలిసి అని చాలా మందిని దూరం పెట్టేస్త సను ఈ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇప్పుడు చాలా మంది ఏమంటారు క్వాలి క్వాంటిటీ ఎక్కువ ఉండేది క్వాలిటీ తక్కువ ఉండేది అనమాట బట్ ఇప్పుడు నాకు క్వాంటిటీ తక్కువ ఉంది వాళ్ళలో క్వాలటీ గా వాళ్ళతో కనెక్ట్ టైమ్ లో స్పెండ్ చేస్తున్నా అండి నేను ఇప్పుడు
మ్మ్ నాకు అలా లేదండి ఒక అమ్మాయి వల్ల కొంచెం లైఫ్ టైమ్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైమ్ లో కూడా చాలా సఫర్ అయ్యాండి నేను ఆమె వల్ల ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు వద్దు ఫ్రెండ్షిప్ చెయొద్దు ఆమె మంచిది కాదు అని చెప్పినా కూడా అప్పుడూ చిన్న ఏజ్ కదా మనం ఏమన్నుకుంటే అదే కరెక్ట్ అని తోపుల్లాగా ఆలోచిస్తాను. నేనైతే అది ఆలోచిస్తా సో అందుక. ఆమె విషయంలో ఏదో లవర్ లాగా ఫీలయిపోయి ఫ్రెండ్షిప్ అనియా మొత్తం అంతా అది అయిపోయింది. సో ఆమె మోసం చేశింది. ఇంకా మా ఇంటి వచ్చి పైసల్ దబ్బేశిందీ
హ్మ
అది గూడా నాకు తెలీదు. సో ఇంట్లో వాళ్ళు అ పూజార్లు వాళ్ళన్ నమ్ముతార్ అన్మాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ తెల్సుంటదీ అన్నీ చెక్క్ చూస్తారు కదా. అవి చెక్ చేపిచ్చుంటే. ఆమెనే తీసిందీ అన్నట్టు వచ్చింది.
ఓకే
అందుకు అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే నమ్మకం పోయింది. బట్టా బీటెక్ వచ్చిన్ తర్వాత ఫ్రెండ్స్ అంటే అలాంటి వాళ్ళు ఒకటే కాదు. వీళ్ళ కంటే మంచి వాళ్ళు ఉంటారు అని నాకు అర్థంమయందండి అప్పుడు.
అదే అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన బ్యాడ్ గా ఉండాలని లేదు ప్రతి ఒక్క పర్సన బ్యాడ్ గా ఉండాల్ గుడ్గా ఉండాలని కూడా లేదు. వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టీ ప్చ్ మనుషులు మారిపోతా ఉంటారు అన్మాట. ఒకసారి మంచిగా అలా కనిపిస్తారు ఒకసారి అదే మనిషి నాకు బ్యాడ్ గా కనిపిస్తారు అన్మాట. అన్నీ సిచ్యువేషన్స్ ప్రకారం మారిపోతా ఉంటాయండి. బట్ ఏంటంటే మనం ప్చ్ ఎట్లా సిచ్యువేషన్ చేంజ్ అయినా కూడా సిచువేషన్స్ బట్టి మనం మారిపోకూడదు ఎప్పుడు. మనం ఎలా అయితే గుడ్గా ఉన్నామో అలానే ఉండాలన్నమాట. అట్లా మారిపోతా ఉంటే మనకేం వాల్యూ ఉంట్ టది ప్రతి సారి ఇది సి సిచువేషన్ బట్టీ మారిపోతా ఉంటేం బ్యాడ్గా గుడ్డుగా వళ్ళ ఉండదు. ఉమ్ నాది మ ట్రస్ట్ రావాలని అంటే ఇప్పుడు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఒకరు మనల్ని నమ్మారని అంటే వాళ్ళని మోసం చెయ్ కూడదూ. అట్లానే వాళ్ళకి ట్రూత్ఫుల్ లైఫ్ గానే ఉండాలన్నమాట.
అవునండి మీరు చాలా ఎక్స్పీరియన్స్ల్ లాగా మాట్లాడుతున్నారు. ఏమైనా రీజన్ ఉందండి అలా.
ఆ అదే చెప్పాను కదండి, స్కూల్లో ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళన్నమాట. క్లోజ్ ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేసుకుంటుంటిమీ. బట్ నాకు కొంచెం ఇంటర్స్ట్ స్టేజ్ కి బీటెక్ స్టేజ్ క వచ్చిన తర్వాత ఓకే ఇది కాధ్ర వీళ్ళ ట్రూ ఫేసెస్ ముందర మన మన మనం మన లాగే మాట మాట్లాడతారు బట్ బ్యాక్ సైడ్ మనం గురించి ఇట్లా బ్యాడ్ గా మాట్లాడుతున్నారని నాకు తెలిసింది ఇంక అప్పటి నుంచి నేను దూరం పెట్టేసాను అండి ఎవరితో అంత ఎక్కువ పట్టించుకోను నా వర్క్ ఏంటది నేనేంటి అంతే చెప్పా కదా మనకి క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కన్నా అని చెపి చెప్పేసి మన క్వాలిటీ ఫ్రెండ్స్ అనేది ఉంటే చాలండి మనకి ఇంకా ఎవరో అవసరం లేదన్న మాట స్నేక్ లాగా అట్లా పొడిచేవాళ్ళు
ఉమ్
చెప్పండి చెప్పండి
మీరు ముందే అలా అనుకని ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి మీరు రియలైజ్ అయ్యారు బట్ నేను అవ్వలేకపోయానండి ఆ టైమ్ లో సో అందుకు ఇలా ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్
అదే స్కూల్ లైఫ్ లో అవ్వలేదు నేను స్కూల్ లో అవ్వలేదు ఇంటర్ లో అవ్వలేదు బిటెక్ థర్డ్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఇంత జరిగిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఓకే చాలా అమ్మా మనం ఇయాల్స ప్రయారిటీ కన్నా ఎ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా ప్రయారిటీ ఇచ్చినా మనమే లాస్ట్ కి ఏమంటే రెడ్ ఫ్లవర్స్ అవుతున్నాము ఇద్దరం ఆయన అనేసి ఇంకా దూరం పెట్టేసినాం అసలు నిజంగా మనం ఇప్పుడు ఆ మన దగ్గర వచ్చి వేరే వాళ్ళ గురించి మన దగ్గర బ్యాడ్ చెప్తున్నారు అన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి కెళ్ళి మనం రూమర్ స్ప్రెడ్ చేస్తారు గాసిప్ చేస్తారు అందుకే అలాంటి పీపుల్ క ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అండి మనం అసలు
అవునండి నిజమే అండి మీరు చెప్పింది ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా హమ్ ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఇప్పుడు వదులుకుంటే ఫ్యూచర్ కన్నా కొంచెం హ్యాపీగా ఉంటుంది ం లేదు అని వాళ్ళనే అను కుంటే ఇంకా ఫ్యూచర్ కూడా అలానే అయిపోతుంది త
అవునవును కాబట్టి మనం ఎవరికి ఎంత ఆహ్ అదే మనం లైఫ్ లో పెద్ద అయ్యే కొద్దిీ చిన్నగా ఉన్న బస్ మనకి చాలా ఫ్రెండ్స్ ఉంటారు అనమాట చాలా అంటే చాలా మంది ఉంటారు మనం పెద్ద పెద్ద ఎట్లా ఎదిగ కొర్ది స్టేజ్ పెరిగే కొద్ది తగ్గిపోతా వస్తారనమాట ఫ్రెండ్షిప్ ఎప్పుడు మనకి స్టేబుల్ ఉమ్ అదే ఇప్పుడు లైఫ్ ఇక్కడ మనం రియలైజ్ అయ్యేది ఏందంటే మనకి పెరిగే కొద్ది మనం మాట్లాడినా మాట్లాడకపోయినా మనం వాళ్ళ ముందర ఉన్నా లేకున్నా ఎప్పుడు మన గురించి మంచిగా కోరుకునే వాళ్ళు మంచి చెప్పే వాళ్ళనే మనం మనం ప్చ్ అంటే వాళ్ళు మనకి ట్రూ ఫ్రెం డ్స్ అనమాట ఒకలాగా వెనకలు ఒకలాగా మాట్లాడితే అసలు అది ట్రూ ఫ్రెండ్షిప్ అనిపించుకోదు
ఉమ్ కొంతమంది ఉంటారండి ఎలా అంట టే ఆ మన సక్సెస్ ని కూడా వాళ్ళు తీసుకోలేరనమాట ఫ్రెండ్ ఫ్రెండ్ అంటారు బట్ మన సక్సెస్ ని తీసుకోలేరు
ఉమ్ అవును
ఉమ్ అట్లా మీరు చెప్పినట్టు వెనకాల ఒకలాగా ముందర ఒకలాగా అలా ఉంటే కష్టం కదండి ఎవరెలాంటి వాళ్ళు అని మనం కన్ న్ఫ్యూషన్ లో ఉండి మనం వాళ్ళకి ఎంత ట్రూ లవ్ చూపించినా కూడా వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు
అవును అది అది ఏమంటారు వాళ్ళ పెరిగిన సిచ్యువేషన్స్ కి వాళ్ళ వాతావరణానికి వాళ్ళ ఎందుకు మరి అలా అయిపోతారో అర్థం కాదు అట్లా చేంజ్ అయిపోతారు అనమాట
అవునండి
ఉమ్ అందరు అలానే ఉంటే కష్టమండి బాబు
ఉమ్ నేనయితే సగం మొత్తం అయింది ఏంటంటే టెన్త్ క్లాస్ తన వల్లనే ఒక అమ్మాయి వల్ల అలా అయిపోయా రియలైజేషన్ అంటే అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది అంటే కొన్ని డేస్ కొంచెం చాలా కష్టపడ్డాను మా మాట్లాడడానికి బట్ వాళ్ళే కొంచం దగ్గర తీసుకోవడం మాట్లాడడం అలా చేశారు నార్మల్ అంటే నేను ఎవరితో మాట్లాడను బట్ ఒకసారి మాట్లాడితే కలిసిపోతా
ఉమ్ స్టార్టింగ్ అంతే అని స్టార్టింగ్ చూస్తే ఏంటి ఈళ్ళు ఇంత ఇంట్రోవర్ట్ ఆ అస్సలు మనుషుల్లో కలవరు అనిపిస్తది బట్ ఒక్కసారి మనం నచ్చామా ఇంకా కంఫర్ట్ జోన్ వచ్చిందా ఇంక అంతే అసలు మాట్లాడడం ఇంకా ఆపం అసలు
ఆ వాళ్ళకి చిరాకు వస్తదండి ఇంకా మాట్లాడితే ఏంది ఈ పిల్ల అనేసి
కంటిన్యూ గా మాట్లాడుతూనే ఉన్నారు వీళ్ళని అనిపిస్తుంది
అవునవును కొంతమంది ఆ చెప్పండి ఫస్ట్ ఇంప్రెషన్
ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్లా ఉంటందంటే అబ్బాయిని తిన్నసి ఉంటుందిర బాబు ఈ పిల్ల అనిపిస్తుంది మనం మంచి ఏందిరా ఇలా ఉంది ఫస్ట్ అసలు అనుకున్నలాగా ఇలా లేదురా బాబు చాలా చేంజ్ అయిపోయింది ర పిల్లని అనిపిస్తుంది అనమాట
అవునండి నిజమే
హ
నాకు ఇంటర్ లో కూడా ఉంంది బట్ చెప్పాను కదా ఇంటర్ లేదు ఫ్రెండ్స్ లే టెన్త్ లో లేరుని చెప్పి ఇంటర్ కూడా ఒక అమ్మాయి ఉంంది ఇంటర్ లో అమ్మా ఎలా అంటే ఆమెకు నచ్చ వచ్చినట్టే ఉండాలన్నమాట ఆమె బాగా బొద్దు గా ఉంటది ఇంటర్ ఆ నచ్చినట్టే ఉండాలి ఆమెకు నచ్చని పని చేస్తే ఇంకా నచ్చదుని నీకు నీ ఫ్రెండ్షిప్ వద్దు నీ ఏం వద్దు అని అంటది స అలా కూడా ఉంటారని కొంచెం మషులో అప్పుడు కూడా ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క రియలైజేషన్ అనేది బాగా వస్తుందండి నాకు
అదే లైఫ్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరి మనం నేర్చుకుంటాం ఏదో ఒక మనిషి నుంచిది ఇదరు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మనకు వస్తూనే ఉంటుంది అనమాట ప్రతిది ఒక ఎక్స్పీరియన్స్ ఇలా తీసుకోవాలి కానీ హార్ట్ కి తీసుకొని ఫీల్ అవ అయ్య అక్కడే ఆగిపోకూడదు అనమాట
నిజమే అండి మీరు ఇలాంటివన్నీ మీ పేరెంట్స్ తో షేర్ చేస్త స్తారా అండి అంటే మీరు చాలా రియలైజ్ అయ్యారు అండ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అని చెప్పారు
లేదు లేదు లేదు నేను నేను నార్మల్గా హ్యాపీ విషయం ఏమన్నా ఉందంటే నేను షేర్ చేసుకుంటా నేను హట్ అయ్య బాధపడుతున్నాన అడి నేను చెప్పను చెప్పం అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను బాధపడి బాల్యాన్ని బాధపెట్టి ఎందుకు ఊరుకనని చెప్పి నేను కామ్ అయిపోతా అమా చెప్పను బట్ హ్యాపీనెస్ ఏమై ఉన్నా షేర్ చేసుకుంటాం ఇలా జరిగింది మా అలా జరిగింద అని చెప్పేస్త అనమాటం నాకు ఇం కాగదు ఇది జరిగింది అది జరిగింది చెప్పేంత వర
నేను ఇంతవరకు చెప్తుంటే
నేను చేదని చెప్తే వి విన్ననికి షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉన్నారండి వింటర్ మంచి వింటర్ అన్నమాట ఏం చెప్
మీ వాయిస్ మీరు మీరు మాట్లాడుతుంటేనే తెలుస్తుందండి ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి
థ్యాంక్స్ అండి ఇప్పుడు మనం అంటే ఒక్కొక్కసారి లైఫ్ లో మనకి ఏం ఉన్నా ఏం లేకపోయినా మనకంటూ మనం చెప్తే బాధలు వినడానికి ఒక పర్సన్ ఉంటే చాల అని మాత్రం అనిపిస్తుంది అసలు లైఫ్ లో ఎన్ని ఉంటాయి అంటే మన బాధలు పంచుకోవడానికి ఒక మనిషి లేనపుడు
నిజమే అండి అది కూడా
ఉమ్
నాకు తెలిసినంత వరకు మీ లైఫ్ లో ఆ ఆ పర్సన్ ఎవరో కానీ మేబి లక్కీ చాలా లక్కీ అనుకుంటా అండి ఎందుకంటే ఆ మీరు ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కొంచెం సేపు మాట్లాడుతనే అడిక్ట్ అయిపో పోతారేమో మనుషులు ఆ అపోజిట్ పర్సన్స్ సేమ్ స్్ ైక్ మీ అండినే నాలాగనే అనుకోండి చాలా బాగా ఫ్రెండ్లీ గా మాట్లాడ తున్నారు
థ్యాంక్స్ అండి
ఆ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే నేను ఎంత ఎంతమంది నేనా ఫ్రెండ్స్ చేసుకుంటాన అండి కానీ అలాంటి వాళ్ళు దొరకట్లేదు అంతా ఫ్రే ఫేక్ ఫ్రెండ్స్ దొరుకుతున్నారు వెనకాల ఒక టీ ముందర ఒక టీ మీరు చెప్పినట్టు అలానే ఉంటున్నారు ఎవరి నమ్మలో ఎవరిని నమ్మ కూడదో అర్థం కవట్ ట్లేదండి
అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళ ముందుగా నమ్మినట్టే ఉండాలి బట్ ఎక్కడ వరకు అక్కడ వరకే పెట్టేసుకోవాలి మళ్ళీ కామ్ అయిపోవాలి అదిది హార్ట్ కి తీసేసుకొని ఫీల్ అవుతే మనం అక్కడే ఆగిపోతాం అనమాట మూవ్ ఆన్ అవ్వా లేము కాబట్టి ప్రతిదానికి లిమిట్ పెట్టుకోవాలండి
అవునండి నిజమండి మ స తినీ కూడా
ఓకే అండి డి థ్యాంక్ యూ మాట్లాడింది అందుకు బాగా అనిపించింది మీతో మాట్లాడి
చాలా బాగా అనిపించిందండి ఓకే అండి బాయ్ అండి